చ్
హలో హలో తింటున్నార బ్రో ఏమన్నా అంటే బుర్లు సౌండ్ విన పడుతుంది
ఆ అన్నం తింటున్న
అవునా
టమాటా
టమాటానా మీ సైడ్ టమాటాలు పండిస్తారా
అన్నిఇగ
అవునా అండి ఎక్స్పోర్ట్ ఇంపోట్ ఏనా హ
ఏంచేయమండి
మా టమాటాలు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారంండి మీరు
షప్స్లో
అదే అంటున్న మరి దాన్నే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటారు
హు హు మరి నువ్వు చెప్పేదాకా
అవునా ఇంకా ఏం చేస్తున్నండి
థింటన్న
అవునమి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు
ఫోన్ మాట్లాడతారు
అందరు ఫోనే మాట్లాడతల్ల
మా అమ్మ వేరే మామ మమైయ వాళ్ళతోటి మాట్లాడుతుంది
ఎద్ ఇంకా ఏంటండి విశేషాలు మరి
మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి టీవీ చూస్తాను
సౌండ్ రావట్లేదు ఏంటండీ
అంటే కాల్ మాట్లాడతాను కదా ఇప్పుడు
హహ
మీరు తినేటప్పుడు ఉమ్ ఉమ్ అని సౌండ్ చేస్తారా అండి
అలా చేయమండి ఇనవడుతుందా
అవును ఇనవడుతాంది
హ్మ్
కొంచెం సౌండ్ రాకుండా తినండి అట్లా
అంటే మీకు డిస్టర్బన్స్ అయితుందా
హ్మ్ అంటే నచ్చదు తినేటప్పుడు సౌండ్ చేత్తే
ఒ సి
హ్మ్ ఇంకా ఏంటండి మరి ఏముందండి చెప్పాలి మీరే
చెప్పండి మీ దగ్గర ఏం లేదా అండి
అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడితే అ అంట్ల కన్వర్సేషన్ మూవ్ అయితది అట్లా
అందుకనే మిమ్మల్ని చెప్పండి అన్న
అవునా ఏదో ఒక టాపిక్ మీరే చెప్పండి అంటే మీక్ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటిదండి కొంచెం దాని గురించి చెప్తారా
హ్మ్ నా ఫేవరెట్ ప్లేసెస్ అంటే ఏమి ఉన్నాయండి
ఎందుకండి ఏదోవరికైనా ఏదో ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటది కదా
ఇంగ మా బాయి దగ్గర అన్
అవునా అంటే ఏముంటదండి మీ బాయి దగ్గర
అంతే రోజు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్తాం గాని అక్కడ నాకు కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గ ఉంటదని
ఆహా మా అమ్మ కూడా అంతే అండి
మీ ఫేవరెట్ ప్లేస్ ఏందండి
ఫేవరెట్ ప్లేస్ అంటే ఏం లేదండి నార్మల్గా ఎప్పుడైనా బావి దగ్గరికి ఎళ్ళి మంచిగా ప్రశాంతంగా ఆవులతోటి వాటితోటి అటు ఇటు తిరగడము ఆ చేన్లో అటు ఇటు తిరగడము ఆ గుట్టల సైడ్ మంచిగా తిరగడము ప్రస్ శంతంగా అనిపిస్తది మళ్ళ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పన్లు అవి ఇవి ఉంటాయి కదా
అంటే మీరు
హ్మ్
ఆవులున్నాయా అండి మీకు
హ్మ్ ఉన్నాయండి ఒక్కటి ఉంది
ఒకటేనా ఇగ మీరు ఒక్క మీ డాడీ చూసుకుంట్ర
ఆ మా డాడే చూసుకుంటడు అంటే అంతకు ముందు చాన్నే ఉండేయండి కానీ అమ్మేసినము అంతకు ముందు చాన్నే ఉండేయండి అమ్మేసినము
అవునా ఒక్క నిమిషం లైన్లో ఉండండి
లైన్లో ఎందుకండి
హలో
ఈగ మున్ముందు నీ కర్మ ఉంది నీకు ఎడికే హ్మ్ ఎట్లా నన్ను బయిటకి బొంగన
హలో
ఆ చెప్పండి
చెప్పండి
ఏమైందండి
మా ఫ్రండ్ ఫోన్ చేషారు
అవునా అట్లా ఫోన్ చేస్తే మధ్యలో లఫ్ చేయొద్దు గదండి ఇది లైన్ లో ఉండి
చాలా ఇంపార్టెంట్లా ఉంది అని లిఫ్ జేష్న
అవునా ఇంపార్టెంట్ ఉంటే ఇంటికి ఇంటికి రావడం అట్లా ఏస్తరు గదా
మ్ హ్ అంటే వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కేం గాదండి
ఇంటి పక్కకు ఉండకుండా ఈ మధ్యలో బైక్లు ఉంటానయ్ గదండి
అంటె వాళ్ళు వేరే ఊరండి ఎట్లొస్తరండి
ఊ హ్ న మాట్లాడిండా మరి
మ్
ఏంటంట
అవసరమా అండి
ఏందండి
ఆ టాపిక్ అవసరమా అండి
అవునా మాట్లాడండి మరి వేర ఏదన్నా దీని గురించో మాట్లాడ్ అల్లుగా
మ్ మీకావులు ఉన్నాయా అని
ఆ ఆ ఉన్నాయండి ఆవులు
పాలిస్తయాండి
కొన్ని రోజులు విండుండు గని ఇప్పుడు ఇవ్ ఇయ్యట్లేవండి మి మా నాన్న పిండట్లేదు
ఇంకోల్
అంటె అది కొంచెం బక్కగున్నది మళ్ళా దాన్ని దూడనే పాలు తాగడానికి తీస్ సరిపోతులేవ్ దానికె అనీ పిండట్లేడ్ ఇంగ అట్ల
మ్ హ్
మీకున్నాయా అండి బర్లు గానీ ఆవులు గానీ
మ్
ఏం ఉన్నయండి మీకు
బర్లు ఆవులు గేదలు అన్నీ ఉన్నయండి
అవునా అంటే మిల్కు మంచ ప్యూర్ మిల్కూ సర్వ్ ఏస్తరా అండి మీరు
ఆ ఫ్యూర్
అవునా అంటే మీల్క్ గ్రోత్ ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలండి మరి బర్లకైనా ఆవులకైనా
అహా అంటే మీ గ్రోత్ ఎక్కువుడాలంటే మేన్ ఫుడ్ పెట్టాలండి మీరు ఫుడ్ పెట్తట్లేదుగా
పెడతామండి అయినా గుడా మాయి అట్లనే ఉంటాయ్ ఎందుకో
వాటికి ఇంక దానా వెట్టాలండి
అవునా అంటె దానా అంటే ఏంటివి
దానా అంటే ఇప్పుడు మనా ఒడ్లు వట్టిచ్చినప్పుడు ఒకా కొంచెం మెటీరియల్ ఒస్తది చూడండి
ఆ ఆ తౌడు అంటార్ అదా మ్ ఇంకా
అలాంటిది వెట్టాలండి ఇంకా వేరే
వేరే అంటే హలో
వేరే అంటె దాన
అంటే దానా కాకుండా ఇంకేంటివి అంటానండి.
దానకాకుంట అంటే.
అంటే తౌడు ఒకటే కాకుండా ఇంకా వేరే పెడతారు కదేమన్నా అంటున్నా.
దానా అంటే వేరే ఉంటది పెసర పొట్టు అన్ని మిక్సింగ్ ఉంటయి మీరు ఓహో షాప్స్ లాల ఎక్కన్నా ఫార్టిలైజర్ షాప్స్ లాల నుండి అడగల అక్కడ ఫర్టిలైజర్ గ్రోమర్స్ అంటె సౌండ్
ఆ ఆ గ్రోమోర్ సెంటర్సా ఆ హలో హలో హలో మాట్లాడుతున్నారా అండి మీ వాయిసు వినపడట్లేదు మరి సిగ్నల్స్ లేవా మీ దగ్గర